హలో!
ఎలాఉన్నావ్?
నేను బాగున్నాను. మరి నువ్వ ఎలా ఉన్నావు?
నేను కూడా బాగున్నాను. ఈ రోజు ఆన్లైన్ షాపింగ్ గురించి మాట్లాడుకుందామా?
నాకు ఆన్లైన్ షాపింగ్ అంటే చాలా ఇష్టం తెలుసా?
నా కూడా, ఫస్ట్ టైం ఆన్లైన్ షాపింగ్ ఎప్పుడు చేసావో గుర్తుందా?
ఆ లాక్డౌన్ టైమ్ లో ఫస్ట్ ఆర్డర్ పెట్టా నేను. మరి నువ్వు
కూడా అప్పుడే ఎక్కువ ఆన్లైన్ షాపింగ్ స్టార్ట్ చేసా.
ఫస్ట్ ఏం ఆర్డర్ చేసావు?
ఒక మొబైల్ కవర్ అండ్ ఇయర్ ఫోన్స్.
నైస్. నేను బుక్స్ ఆర్డర్ చేసా తెలుసా?
డెలివరీ వచ్చినప్పుడు ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా?
అవును. నిజమే కొరియర్ వెహికల్ మన స్ట్రీట్ లో కనిపిస్తే వీ విండో దగ్గర వెయిట్ చేసేదాన్ని.
ఆ అదేమో నిజమలే. నేను కూడా ట్రాకింగ్ పేజ్ చాలా సార్లు చెక్ చేసి ఇచ్చేదాన్ని
ఔట్ ఫర్ డెలివరీ అని కనిపిస్తే ఫుల్ హ్యాపీ ఇంక
డెలివరీ బాయ్ కాల్ చేసినప్పుడు వెంటనే బయటికి వెళ్ళే వెళ్ళేదాన్ని
ఆన్లైన్ చేయడం బెస్ట్ ఫీలింగ్
ఎగ్జాక్ట్లీ, ఇంకా సూపర్ గిఫ్ట్స్ లాగా ఉంటుంది ఆ ఫీలింగ్ అయితే.
మోస్ట్లీ నువ్వు ఎక్కువ ఏమీ ఆర్టర్ చేస్తావు?
నేనైతే డ్రెస్సెస్ స్కిన్ కేర్ స్టేషనరీ ఫోన్ ఎక్సెసరీస్ ఇలాంటివన్నీ ఒ ఆర్డర్ చేస్తూ ఉంటను
ఓ మరి నేనైతే న్యూ డ్రెసస్ బుక్స్ కా కాస్మెటిక్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇలా చేస్తాను
డ్రెస్సెస్ ఆర్డర్ చేసే ముందు అయితే రివ్యూస్ చూస్తావా నువ్వు
మాండిటరీ కదా రివ్యూస్ చూడకుండా ఆర్డర్ చేయను మరి నువ్వు
ఫొటోస్ కూడా చెక్ చేస్తావా
ఆ కస్టమర్ ఫొటోస్ చూస్తే ఒరిజినల్ క్వాలిటీ అర్థం అవుతుంది కదా
రేటింగ్స్ కూడా ఇంపార్టెంట్ ఏమో కదా
అవును ఫోర్ స్టార్ కన్నా తక్కువ ఉంటే కొంచెం థింక్ చేస్తాను
రిటర్న్ పల్సీ కూడా చెక్
కరెక్ట్ ఆ సైజు కరెక్ట్ కాకపోతే రిటర్న్ ఈజీగా ఉండాలి కదా
నేను ఒకసారీ అయితే రాంగ్ సైజు వచ్చింది నాకు
అయ్యో ఏం చేసావు మళ్ళీ
రిటర్న్ రిక్వెస్ట్ పెట్టా ఈజీగా ఎక్స్చేంజ్ అయింది
షాపింగ్ అడ్వాంటేజ్ కదా
అవును ఆఫ్లైన్ షాపింగ్ లో అలా ఈజీగా ఉండరు కదా
ప్రోడక్ట్ డైరెక్ట్ గా చూడొచ్చు కదా
అ ఏమ కరెక్ తెలే
కానీ ఆన్లైన్ లో డిస్కౌంట్స్ ఎక్కువ ఉంటాయి
అవును ఫెస్టివల్ సేల్స్ కోసం వెయిట్ చేస్తావా నువ్వు
ఆ చేస్తాను రంజాన్ దసరా దివాళి న్యూ ఇయర్ సేల్స్ మీ సవ్వను పక్క చేస్తా
విష్ లిస్ట్ క్రియేట్ చేసావా
చాలా పెద్ద విశ్లేష ఉంటది తెలుసా
ఊ అయితే సేమ్ నేను కూడా అలానే క్రియేట్ చేసి పెట్టుకుంటా ఉంటాను
బడ్జెట్ మెయింటైన్ చేయటం ఇంపార్టెంట్
లేదు అంటే అన్నెసెసరీ షాపింగ్ అయిపోతుంది
అవును అదేమో నిజమే
పేమెంట్ ఎలా చేస్తావు
నేనయితే మోస్ట్లీ క్యాష్ ఆన్ డెలివ డెలివరీ చేస్తాను ఇంకా యూపీఐ అప్పుడప్పుడు
క్యాష్ ఆన్ డెలివరీ ఫస్ట్ లో ఎక్కువ యూస్ చేసే వాళ్ళం కదా
అవును అప్పుడు డిజిటల్ పేమెంట్స్ ఈజీ అయిపోయాయి కదా
డెలివరీ లేట్ అయితే కోపం వస్తుందా నీకు
కొంచెం కానీ వెదర్ ఆ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమ్ ఉంటే అండర్స్టాండ్ చేస్తాను
డెలివరీ స్టాఫ్ చాలా కష్టపడతారు కదా
దేమో నిజమే సన్ రేన్ లో కూడా పార్సల్స్ డెలివర్ చేస్తారు పాపం
వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం మంచి హ్యాబిట్
స్మైల్ స్మైల్ తో రిసీవ్ చేస్తే వాళ్ళకు కూడా సంతోషం
ఫేక్ వెబ్సైట్స్ నుండి ఆర్డర్ చేయ్యకూడదు
కరెక్టె ట్రస్టెడ్ యాప్ మాత్రం యూస్ చేయాలి
ఓటీపీ ఎవరితో అంటే వాళ్లతో షేర్ చేయకూడదు మెయిన్గా
అవును నిజమే ఆన్లైన్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ కదా
డిస్కౌంట్ చూసి ఫేక్ లింక్స్ ఓపెన్ చేయకూడదు
స్కామ్ మెసేజెస్ కూడా ఇగ్నోర్ చేయాలి
ప్యాకేజింగ్ గురించి ఏమనుకుంటున్నావు
కొన్ని కంపెనీస్ ఎకో ఫ్రెండ్లీ ప్యాకేజింగ్ యూస్్ చేస్తాయి కదా
అదే ఎన్వైర్మెంట్ కి కూడా మంచిదిలే
అవును ప్లాస్టిక్ తక్కువ యూజ్ చేస్తే బెటర్
బుక్స్ అం బుక్స్ ఆన్లైన్ కొనడం నాకు చాలా ఇష్టం తెలుసా
అవునా నాకైతే స్టేషనరీ ఐటమ్స్ తెలుసా
క్యూట్ నోట్బుక్స్ చూస్తే ఆర్డర్ చేయాలి అనిపిస్తూ ఉంటుంది
సేమ్ పెన్స్ హైలైటర్స్ స్టిక్ నోట్స్స్ చాలా నచ్చుతాయి
షాపింగ్ యాప్ నోటిఫికేషన్ స్టెంప్ చేస్తాయి కదా
అవును లిమిటెడ్ టైం ఆఫర్ అని వస్తే వెంటనే ఓపెన్ చేస్తాం
అదేమో నిజమేలే
కానీ మనకి అవసరం ఉందో లేదో ఆలోచించి కొనాలి కదా
రెస్పాన్సిబుల్ షాపింగ్ అయితే బెస్ట్ అనిపిస్తుంది
అవును నిజంమే క్వాలిటీ ఇంపార్టెంట్ క్వాంటిటీ కూడా
ఆ చాలా కరెక్ట్ గా చెప్పావ్
ఫ్యూచర్ లో ఆన్లైన్ షాపింగ్ ఇంకా ఈజీ అవుతుంది అనుకుంటున్నాం
ఏఐ రికమెండేషన్స్ ఫాస్ట్ డెలివరీ అన్ని ఇంప్రూవ్ అవుతాయి
టెక్నాలజీ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది కదా
అవును అయితే ఈ రోజు ఆన్లైన్ షాపింగ్ గురించి చాలా మాట్లాడాము కదా ఇంకా మాట్లాడాలి అనిపిస్తుంది నాకైతే ఎంత తక్క ఎంత ఎక్కువ మాట్లా ఇట్లన్నా కూడా తక్కువే అనిపిస్తుంది కదా
అవును నిజమే చాలా ఫన్ గా ఉంది
డిస్కౌంట్స్ అంటే అందరికి ఇష్
చనాా ఇష్టం స్వాల్ంగ్ ఇంకా చాలనా ఆఫర్స్ బై వన్ గెట్ టూ అలా చానా ఆఫర్స్ పెడుతుంటారు అందరు ఎంప్టీ అయి చాలా ఆర్డర్స్ చేసేస్తారు తెలుసా
హ్మ్ డిస్కౌంట్స్ అని చూస్తే షాపింగ్ చేయాలి అనిపిస్తుంది అందరికి
అవును నిజమే నిను ఎస్పెషలీ ఫెస్టివల్ సేల్స్ కోసం వెయిట్ చేస్తాను
అ నేను కూడా దివళీ న్యూ ఇయర్ ఇండిపెండెన్స్ డే సెల్స్ చాలా బాగుంటాయి
అవును ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అని చూస్తే ట్మెంట్ నెక్స్ట్ లెవెల్
కానీ ఒరిజినల్ ప్రైస్ కూడా చెక్ చేయాలి
నిజమే కొన్నిసార్లు ఫస్ట్ ప్రైజ్ పెంచి తర్వాత డిస్కౌంట్ చూపిస్తారు
అందుగే రివ్యూస్ అండ్ ప్రైజ ఇస్రి చూడాలి అంటా అంటారు
యాడ్ చేసి సేల్ వచ్చాక కంపేర్ చేస్తాను తెలుసా
ఓ ఇది బెస్ట్ ఐడియా అయితే
అయితే మరి నువ్వు ఎప్పుడైనా కూపన్ కో యూస్ చేస్తావా
కొన్నిసార్లు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది
క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా బాగుంటాయి
యపీఐ అండ్ కార్డ్ ఆఫర్స్ వల్ల ఇంకా సేవ్ అవుతుంది
స్టూడెంట్స్ ఆఫర్స్ ఉంటే చాలా యూస్ ఫుల్
అవును బుక్స్ అండ్ స్టేషనరీ మీద డిస్కౌంట్స్ చాలా హెల్ప్ చేస్తాయి
అవును ఫ్లాష్ సెల్లో ఎ ఎప్పుడైనా షాపింగ్ చేసావా
ఒకసారి చేసాను టైం అయ్యే ముందే ఆర్డర్ ప్లేస్ చెయ్యాలి కదా
అక్కడ స్టాప్ ఫాస్ట్ గా అయిపోతుంది కదా
యా అవును ఎస్పెషల్లీ పాపులర్ ప్రొడక్ట్స్లో అయితే ఎక్కువ
ఫ్రీ డెలివరీ ఆఫర్ ఉంటే ఇంకా హ్యాపీ
మినిమం ఆర్డర్ వాల్యూ కంప్లీట్ చేస్తే షిప్పింగ్ ఫ్రీ
నాకు కాంబో ఆఫర్స్ కూడా నచ్చుతాయి
బై టూ గెట్ వన్ ఫ్రీ లాంటి ఆఫర్స్ కదా
అవును నిజమే
కానీ ఆ అవసరం లేనివి కొనకూడదు
కరెక్టే డిస్కౌంట్ ఉంది అని అన్నెసరి సరి షాపింగ్ చెయ్యకూడదు
బడ్జెట్ మెయింటైన్ చేయడం అయితే ఇంపార్టెంట్ చాలా
నేను షాపింగ్ ముందు బడ్జెట్ ఫిక్స్ చేసుకుంటాను
స్మార్ట్ షాపింగ్ అంటే అదేమో
నువ్వు బిగ్గెస్ట్ డిస్కౌంట్లో ఏం కొన్నావు
ఒక హ్యాండ్ బ్యాగ్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో కొన్నా
వావ్ నేను షూస్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో కొన్నా తెలుసా
ఓ లక్కీ అయితే
డిస్కౌంట్ షాపింగ్ లో పేషెంట్స్ ఇంపార్టెంట్
ఆ ఇమీడియట్ గా కొనకూడదు కంపేర్ చెయాలి
అవును రిటర్న్ పాలసీ కూడా చెక్ చేయాలి
నుండి కేర్ఫుల్గా ఉండాలి
ట్రస్టెడ్ వెబ్సైట్స్ మాత్రమే యూజ్ చేయ్యాలి కదా
అవును ఓటీపీ అయితే ఎవరికిీ చెప్పకూడదు
ఆ ఇంకా స్కామ్ లింస్ ఓపెన్ చెయ్యకూడదు
ఫెస్టివల్ సేల్స్ లో షాపింగ్ చేయడం ఫన్ కదా
అవును ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి గిఫ్ట్స్ కూడా తక్కువ ప్రైస్ లో కొనవచ్చు
స్మార్ట్ షాపింగ్ అంటే క్వాలిటీ అండ్ సేవింగ్స్ రెండు బ్యాలెన్స్ చేయడం
అవును నిజమే అదేమో ఒక్కొక్కసారి ఫ్రాడ్ ప్రొడక్ట్స్ కూడా డెలివర్ అయిపోతాయి తెలుస్ ఆ
అవును నిజమే ఒక కలర్ ఆర్డర్ పెడితే ఇంకో కలర్ వచ్చేయడం ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెడిత్ తే ఇంకో ప్రోడక్ట్ వచ్చేయడం ఇలా అయితే చాలా జరుగుతా ఉంటాయి
నిజమే ఇంకొకటి కూడా విన్నాను నేను ఇన్స్టాగ్రామ్ లో చూసాను వాళ్ళు ఒకటి ఆర్డర్ ఫైవ్ హండ్రెడ్ పెడితే ఫైవ్ తౌసండ్ ప్లస్ బి అమౌంట్ కానీ వాళ్ళకి టూ హండ్రెడ్ త్రీ హన్ రెడ్ సారీ వచ్చిందంట చానా ఫేక్ కదా
అవ్ ను చాలా స్కాంస్ కూడా జరుగుతాన్నా ఈ మధ్య చెప్పలేము అన్ని స్నాక్స్ స్నాక్స్ స్కామ్స్ జరుగుతాన్నాయ్
అందుకే మనం ట్రస్టెడ్ వెబ్సైట్స్ లో మాత్రమే ఆర్డర్ పెట్టుకోవాలి ఎలా అంటే అలా చెయకూడదు
అవును అది కూడా నిజమే ఒక బ్రాండెడ్ ఆ కంపెనీ ఎట్లా చూసుకొని పెట్టుకుంటే మాగి సేఫ్టీ అన్నమాట
అవును నిజమే డ డబ్బులు కూడా వేస్ట్ అవ్వవు
ఉ నిజమే సరే నెక్స్ట్ సేల్ వచ్చినప్పుడు ఇద్దరం కలిసి షాపింగ్ ప్లాన్ చేద్దాం
ఆ సరేలే అయితే బాయ్
బాయ్